హలో నమస్కారం అండి మేము బాగున్నామండి మీ పితృ వర్యులు ఎక్కడ ఉన్నారు
మా పితృవర్యులు అక్కడ రెస్టా విశ్రాంతి తీసుకుంటున్నారండి
విశ్రాంతినా మీ రెండో తమ్ముడు మేము భోంచేశామండి మీరు కేసరి ఎలా ఉందండి
కేసరి బానే ఉందండి మీరు తిన్నారా కేసరి మరి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీము రెండో తమ్ముడు ఏం చేస్తున్నాడండి
నం ఆ చేశారండి మీ పి మీ పితృవార్యులు ఫోన్ చేశారా
దమండి వాళ్ళు
మీ మూడో తమ్ముడిని ఆదివారం తీసుకోరమ్మ ఆదివారం తీసుకోరండి
తప్పకుండా తీసుకొస్తామండి
ఇప్పుడు నందిహిల్స్ ప్లాన్ లేదు కదా
నంది హిల్స్ ప్లాన్స్ ఇంకా క్యాన్సల్ అయినట్టేనండి
ఆ బండులు లేవు కదండి
ప్రస్తుతానికి ఇవి బండ్లు లేవండి అందుకు తగ్గ పైసలు కూడా లేవండి
పైసలు ఇంపార్టెంట్ కాదండి బండి ఇంపార్టెంట్ పైసలు ఉంటే బండి కూడ వస్తుంది
అదే కదా అండి పైసలు ఉం ఉంటేనే కదండి అన్ని టూర్లన్ని ప్లాన్ చేసేసేది
ఏమండి అక్కా తమ్ముడు బాగా ఆడుతున్నారా
వాళ్ళకేముందండి ప్రశాంతంగా బానే ఆడుతున్నారు
ఒక్క బా ఒకటి టచ్ చేయకుంటా వదిలి వంగి వంగి లే స్తున్నారండి
టేబుల్ టెన్నిస్ పో టేబుల్ టెన్నిస్ ని పోయి ఏదో సెటిల్ కాక్ చే చేసారు గేనం గేమ్ అంతా మార్చేసారండి వీళ్ళు ఓహో
మీ స్నేహితుడు ఆడేది ఘోరం అండి
ఇది హెలికాప్టర్ షాట్ అండి ఎక్కడ చూర్లే ఇది
అవునండి
ఇలా ఈ షార్ట్ ఎక్కడ చూడలేదండి మేము
మంచిదండి ఇంకొకరు క్రికెట్ ఆడుతున్నారు చూడండి రెండు చేతులతో పట్టు
అయ్యో అట్లా చేస్తే ఇంగ బ్యాట్ కూడా విరిగిపోతుందండి
అది నా బ్యాట్ అండి ఓ యమ్మా బ్యాట్ గాని ఇరిగితే చచ్చిపోతానండి
అయ్యో బ్యాట్ పోతే ఏముంది లేండి ఆమా కొత్త బ్యాట్ కొనిస్తుంది లేండి మీకు
నా కొనీది నాకు ఆ బ్యాట్ బాగా గ్రిప్ ఉందండి వాడుకునేదానికి పదహైదు వందల అండి బ్యాట్ మా తమ్ముడు కొనుకుంటే ఎతుకొని వచ్చేశా నేను
దొబ్బేసిన బ్యాటె కదండి
దబ్బేసున్నా మళ్ళా కొనాలంటే మళ్ ఇంకోటి మూడు వేలు బ్యాటుందండి దాన్ని మీ అక్కగారు అడిగితే ఇస్తా అన్నాడండి మా తమ్ముడు దాని తీసుకురావాలండి
అది కూడ తీసుకొచ్చేయండి అలిగూడ విరకొట్టేద్దాం పోయేదేముంది
మూడు వెళ్ళండి ఆ బ్యాట్ కాల్ చేసి ఎతకండి ఇరగొట్టండి ఏముందిలే కొత్తది కొనుకుందాం పదివేలు మీ స్నేహితుడి కాడ మంచిగా డబ్బులు ఉంది కదా
ఆ చాలా డబ్బులు ఉన్నాయండి కానీ ఒక రూపాయి కూడా బయటకి తీయడు వాడు
రాత్రిలో సంపాదించాడంట కదండి ఐదు వందలు నిన్న ఈ రోజు
చూడండి మాకేం చెప్పడం లేదు వాళ్
అవునా అందుకే తన తన ఐడి తో ఉన్న ద అమౌంట్ మొత్ మొత్తం మనం తినేదానికి వాడుదాం అనుకుంటున్నాండి
వాడు ఇస్తేనే కదండి అది బయటికి రానివడండి గా
అది వాడికి ఎందుకు పోతాంది నేను విత్తరా చేసుకుంటా గాని
ఆ ఏం లేదండి వాళ్ళే ఇంకా డెలివరీస్ మానేస్తా అని చెప్పాడు
అది కాదండి
మ్మ్
ఇంకోటింది కదా పార్ట్ టైమ్ది అది
ఆ డెలివరీస్ కూడా మానేస్తా అని చెప్పాడు అండి వెళ్ళడం ఇంకా వెళ్ళాలని చెప్పాడు ఇప్పుడు
ఎందుకండి పెట్రోల్ పోయాలంటే ఏ వెళ్దనని చెప్పాడా
తిగాడండి పెట్రోల్ అయిపోయింది కదా పెట్రోల్ పోయాలంటే రూపాయి డబ్బులు లేదు వాడి దగ్గర వచ్చినా కడా డబులు వచ్చినటు పెట్ పెట్రోల్ వేపించుర అంటే పెట్రోల్ కి డబ్బులు లేదని కవరింగ్
అవునాండి ఈ మనం ఆడుకునేటప్పుడు ఎవరు రాలేదండి వీళ్ చూడు వీలా అడు వంద దరిద్రుడు అండి మీ ఫ్రెండు అందరు అట్టనే ఉంటారు చెప్పండి ఈరోజు మీ మా నాన్నగారిని ఎక్కడెక్కడ తీసుకుని వెళ్లారు
ఎక్కడో లేదండి మార్నింగ్ అంతా రూమ్ లోనే ఉన్నారు
మార్నింగ్ వెళ్ళిపోయారండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నాలుగు గంట వరకు మీరు కనమనే లేదు మీరు మీ అమ్మ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు
రూమ్ లోనే అంతా మాట్లాడుతున్నాం అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతా వ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చామ
ఎయిర్పోర్ట్కి వెళ్ళార్ మీ స్నేహిత్రరాలా ప్రయురా ప్రియురాల్ని కలిపియాలేదండి మీరు
లేదండి ఆమెన కాల్ చేయమంటే అతను కాల్ చే ఫివర్ వచ్చి పడుకోందని చెప్పి ప్యడు
ఏముందండి రూమ్ దొడికపోండి ఫ్యామిలీ అని తిరికపోయి ఉండొచ్చు కదండి
అయ్యో మనకి ఎందుకు అండి
మంచి పరిచయం చేసి ఎట్లా పెళ్ళికి ఆశీర్వదిస్తారు కదండి ఇట్లా ఆగస్టు లో పెళ్ళ అంటా ఉన్నాడు మీ స్నేహితుడు
మేము కూడా వెళ్ళామండి
అవునా అండి మామలిని కూడా పిలవలేదండి
లేదండి అలాంటి పెళ్ళిలకు వెళ్ళామండి మేము
అవునా అండి వెళ్ళకపోవడమే మంచిదండి సినిమా స్టోరీ అంతా తిరిగి వండి
ఏదైనా కథలు ఉంటే చెప్పంది వింటాం
అవునా అండి ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నా కదా దీని వెనకాల బిల్డింగ్ మ్మ్ తనే మనకు పాత పేజీ ఊడ్చే వాళ్ళు ఉన్నారు కదా
అవునండి
వాళ్ళు ఇక్కడే అండి ఉండేది
అయ్యో పరిచయం పెంచుకోండి
పరిచయం ఏం ఉం పరిచయం ఎందుకండి
పల పలకరించండి కులాసాగా ఉన్నారా లేదా అని
నేను మాట్లాడి నాకు మొహమాటం అండి
అయ్యో వాళ్ళకి మికేం వాళ్ళ అమ్మాయిని ఇవరు లేండి మీకే వాళ్ళ అమ్మాయిని ఇవ్వరులేండి జస్ట్ పలకరించండి అంటే వాళ్ళ అమ్మాయి కోసం వాళ్ళ అబ్బాయికి లైన్ వేసారా ఏంటి మీరు
లేదు లేదండి అలాంటివన్నీ గాదు నేను.
ఏమోనండి మీకే తెలియాలి. ఏమ్ ఏమోనండి మాకు డౌటే
అవునా కాదండి మంచి పిల్లోన్నండి
అంటా ఆ ఆంట్ టీన్ని కాకుండా వాళ్ళా పాప గారి మీద మీరు కన్నేసారా అండి.
పాప కాదండి
ద
తండ్రి ఆంటీ ఆంటీ గారిక్ కూతురున్నారండి.
ఓకే ఆంటీ గారు మీకు చెల్లెలూ వాళ్ళ కూతురు మీకు ఏమవుతుందండి.
కాదు కాదండి టీ గారి చెల్లెలు ఆమె ఇంకో ఆమె ఆ ఆమెకొక్. కూతురున్నారు ఆంటీ గారికి చిన్నప్
వాళ్ వాళ్ళ కూతురని మీకెలా తెలుసండి.
మీ అక్కయ్య గారు గూడా చూపిచ్చాం.
అక్కడంతా మీకేం
ఆ మనా మీమిద్ది పైకి ఎళ్ళిన చో మీకు కనబడుతారండి వాళ్ళు.
లేదండి మాకంతే ఇగా అనుభవం లేదండి.
అవునండి మిద్ది పైనా రేకులు ఏసారా అండి.
లేదండి రేపు వేస్తారంటా. ఈ రోజంతా కరెంట్ లేదు కదా అందుకని అంతరాయం కలిగినది.
అవునా అండి ఎందుక్ కరెంట్ లేకుండా పోయిందండి.
ఏమెనండి వాళ్ళు ఏదో తాగి పడుకున్నారంటా.
అవునా అండి ప్చ్ అలా అండి ఎలా తాగేసుకుంట మీ స్నేహితులెక్కా తాగేస్. తాగేసి పడుకుంటే ఎలా అండి.
భార్యలు ఫుడ్ పెట్లేదంట అందుకని కరెంట్ తీసేసి పడుకున్నారు.
అన్యాయం గదా మనము అన్యా పీయమ్ అండి ఈ ఒక్క సంభాషణ కోసం పొద్దున్నించ్. చి వేచి ఉన్నామండి మేము.
దేనికోసం అండి
ఒక్క సంభాషణ కోసం పొద్దున్న నుంచి వేచి ఉన్నామండి.
వేచి ఉండాలండి అందుకే దాన్నే స్పెషల్ కాల్ అంటారండి. ప్రత్యేకమైన కాళ్ళ్ అని దాన్నే అంటారండి
సరే సరే అండి మీ తమ్ముడు ఆడలే
లేదండి అతను ఎక్కడో లోపల ఉన్నాడు. వీళ్ళిద్దరే ఆడుతున్నారండి అవుట్ అయినా కూడా అసలు ఎవరికి బ్యాట్ ఇవ్వట్లేదు.
అండి మన్ మన సంభాషణ అయినచో మనల్నీ బ్యాట్ తీసుకొన్ అవును.
నేను గూడా బ్యాటు తీసుకుంటున్నానండి
సరే అండి
రేపటి మీ ఒక ప్లాన్స్ ఏమంట్ని ఏమున్నాయండి.
ఏమి లేదండీ రేపూ ఒకటి కోర్స్ ఆ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అండి మార్నింగ్ నుంచి ఈవనింగ్ వరకు కూర్చుంటాను. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బయటికి తరిమేస్తానండి.
అది కాదండి. మాకు మాకు ఇప్పుడు వెళ్ళి బైక్ రిటర్న్ చ్చే శ్రావలండి.
మీర్ మనవా అండి.
మనమ్ ఏళ్ళి బైక్ రిటర్న్ ఇచ్చేస్
వచ్చాడం ముగ్గురు రాగల్తామా
ఆ రాగలంమండి మొన్న ముగ్గురం వెళ్ళాం గదండి. ఇలాగే ముగ్గురం రాగలంమండి.
ఆ మొన్న ఏళ్ళిన్ రూట్ ఈ రోజు రావాల్సి వస్తుందండి.
మనం ఏళ్ళిన రూటు ఈ రోజ్ రావాల్సి వస్
ఉమ్ బావుందండి.
ఏదో ఒకట్ అండి. మనకి ట్రాఫిక్ తక్కువ ఉండమేనన్ రీచ్ ఫాస్ట్ గా రీచ్ అయ్యెవ్ రూట్ అయితే సరిపోతుందండి.
ఈ ఎనకల కూర్చునే వాడిని మాత్రమే నేను తోలేవాడని కాదు నాక్ నాకు ఓపిక లేదండి. నడుము నప్పి తగ్గలేదు ఇంకా
నడుం నప్పకి కావంటే బ్యాండేజ్ రుట్టిద్దాం లేండి.
ఉ అబ్బా రుద్దేవాడు ఉంటే సాలండి. రుద్దా రుత్తుతాడని నిన్న ఎవడో బయటకెళ్ళాడండి వాడన్ తన్నాలండి.
మా స్నేహితుడు ఉన్నాడులేండి వాడి మీద వాడు దొల్లాడంటే అయిపోతుందే
ఓయహు ఉండేదానికే సచ్చేదానికండి.
ఉండేదానికేనండి కానీ మీరుంటారో లేదో తెలియదు నడుమైతే ఉంటుంద్
నను తనిగా వచ్చేదుంటది.
ఆ అంతేనండి. కానీ ముందులా వీళ్ లవక్కా చూసి చూ పోడినట్టు కొన్ని చూపిస్తున్నారండి. అవి చూడక చసే చచ్చేపోతున్నామండి.
ఇదేంది. వాళ్ళా అండి ముందరా ఎదురుగా కూర్చొని
అవునండి
వాళ్ళు గ్యాన్ అర గంట నుంచి ఇక్కడే ఉన్నారండి. తొమ్మిది గంటల నుంచి మీ ఏం జే యగలుతాం అండి.
ఏదేనండి. చూపించి చూపుడు చూపించనట్టు అన్ని జూపిచ్చేస్తున్నారండి. వీళ్ళు మేము కళ్ళు మూసుకోలేక సిగ్ గ్గుతో తలదించు
ఎందుకు చూడంది. చూపియ్యాలనే ఆడగుచ్చున్నారండి.
తామంటే లోపల మా పిన్ని గారు వస్సన్నారండి వాళ్ళు చూసారంటే ఇగా నా పనే జేప్తారండి.
గేమండి. మీ పిన్ని గారు వాళ్ళ వసతి గృహం కాదండి. వాళ్ళు వేరే వసతి గృహము అక్కడొచ్చి కూర్చున్నారండి.
లోపల వళ్ళా ఒక వంట రూమ్ లో కత్తి ఉంటదండి. పెద్దది కత్తి దగ్ దేచ్చినామేన్ ఏ మీద బెట్టి కోసేస్తారండి.
వసైంది. ఇగా సరే అండి. సమయం మైనిది మేము విరమించుకుంటాము. ధన్యవాదాలండి మీరు మాతో ఇంత సమయం కేటాయించిదాని
అభిని